ఆ బాగున్నాను బాగున్నారా మీరు
మ్మ్ బాగున్నాను డిన్నర్ చేసారా
తా చేశారా
చేసాను ఏంటి స్పెషల్
స్పె స్పెషల్ ఈరోజు పచ్చ మటన్ కర్రీ రా నాన్ వెజ్ తినరూ అనుకుంటా మీరు
ఆహా తినను నేను
అదే
నా ఓన్లీ చికెనే అది కూడ ఇప్పుడు ఒకసారి మంత్లీ వన్స్
ఆ మీ ఏజ్ లో ఉన్నప్పుడు నేను అంతే మాటన్ అసలు తినకపోయేదాన్ని కాకపోతే తర్వాత తినాల్సి వచ్చింది పిల్లల కోసం
అవును మా ఇంట్లో కూడా మా మమ్మీ కూడా అంటది అందరు అంటారు ఇప్పుడు దీనకపోయినా కూడా ఫ్యూచర్ చర్లో కన్ఫమ్ గా తినాల్సి వస్తుంది చికెన్ కూడా నేను ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకున్నాను
అంటే వెజ్ కరీస్ ఇష్టటమా నీకు
ఆ వెజ్ కర్రీసే ఇష్టంచి అసలు నాన్ వెజ్ అసలే తినను నేను
అవునా ఫిష్ కూడానా
అసలు ఫిషెస్ ఆ ఇంకా ప్రాన్స్ అవన్నీ ఏం తినను
అయినా కొన్ని వెజ్ లో అన్ని మనకు సప్లిమెంట్స్ అందాలంటే కొన్ని అందవు కదరా నాన్ వెజ్
అవును నాన్ వెజ్ ఆ కాని నాకు నచ్చదు ఇంకా మట్టనవి
అవును నాకు చాలా మంది చెప్పారు అప్పుడు సేమ్ మీ ఏజ్ లో ఉన్నప్పుడు కానీ తర్వాత ఇంకా పిల్లల కోసం మనమే తింటాం ఎవరు వద్దన్న తింటాం అప్పుడు
ఫ్రూచ్ కూడా ఫ్రూట్స్ కూడా ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నా అప్పుడైతే అసలే ఆ మధ్యలో ఆ త్రీ మంత్స్ బ్యాక్ నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది బ్లడ్ షెర్స్ తగ్గిపోయినాయిన అనమాట సో అందుకోసమే ఇక అన్ని ఫ్రూట్స్ బీట్రూట్ జ్యూస్ అవన్నీ అలవాటు చేసుకుంటున్నాం తాగుతున్నాను ఇంకా ఆ
ఎక్కించాల్సి వస్తుంది మళ్ళా చాలా సివియర్ అయిపోతది అందుకంటే నేను ఆ స్టేజ్ నుండే వచ్చా నాకు ఆ ప్రాబ్లమ్స్ అన్ని తెలుసు నేను సేమ్ ఎగ్జాక్ట్ అట్లనే ఎవి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ సరిగ్గా ఏది తినకపోయేదాన్ని మటన్ చి కెన్ కూడా కానీ చాలా ఇష్యూస్ వస్తాయి అందు ఇంకా ఇప్పుడు ఇప్పటి నుండి కొంత కొంత అలవాటు చేసుకుంటూ వస్తే మనకు అంత బాడేన్ అవ్వదు తర్వాత
హ్మ్ చెప్తున్నారు అలవాటు చేసుకుంటున్ కొన్ని కొన్ని అట్లా ఇగ అన్ అన్నీ ఒకేసారి అ అలవాటు జేస్కోలేన్ కాబట్టి
ఉ హ్మ్ స్లోగా స్లోగా ఒక్కొక్కైటం ఒక్కొక్ ఒకసారి మెల్లగల కనీ అన్ని అలవాటు జేస్కో
హ్మ్ చేసుకుంటాను
మీకేమ్ ఇష్టమక్క నాన్ వెజ్ లో?
నాన్ వెెజ్ లో చికెన్ బిర్యానీ ఇష్టం
ఆ నాగ్గుడ సేమ్ చికెన్ బిర్యానీ అంటే ఇష్టం కాక్పోత్ ఉమ్ చికెన్ ఇగ చిక్ కెనంటే ఇష్టం అంటాను ఒక టూ త్రీ పీసెస్ కే సరిపోద్దిమ్కా
అంతే అంతే అది ఇష్టమంటుకుంటాం గని తినలేము ఎక్కువ గుడా, ఒక టూ త్రీ పీసెస్ కి సరిపోతదింకా.
వెజ్ లో ఏం కర్రీస్ ఇష్టం?
వెజ్ లో పన్నీర్ చేస్తారా, పన్నీర్ కర్రీ ఇంకా ఇష్టం పప్పు, సాంబార్ ఎక్కువిష్టము
ఉమ్
సాంబార్ ఉంటే ఇంకా ఏది లేకున్నా అది ఒకటి చాలు సాంబార్ ఉంటే ఇగ నడ్చిపోతది ఇంకలా
ఉమ్ మ్ ఆ ఇవి ఇంకా అన్ని కర్రీస్ తింటారా వెజ్ లో?
వెజ్ లో ఇప్పుడు తింటున్నారా ఇగ అంతకు ముందసలు ఏవి తినకపోయేదాన్ని జస్ట్ ఒకటి ఆలు ఒక్ ఒకటి బెండకాయ ఫ్రై లేదంటే పప్పు లేదంటే సాంబారు ఇవే ఉండేవి మెనూల్లో ఇప్పుడు బీరకాయ్, సోరకాయ్ బ్ బెండకాయ్ కరీస్ అన్ని తింటున్నాను
ఆ నాకైతే వెజ్ లో ఆలూ ఆలు తింటాను ఫేవరెట్గా అలాగే సాంబార్ పప్పు ఇంకా చారు
అవును చారు బావుంటుంది టమాటా రసం అని, ఇ పచ్చి పులుసు అని
అవునవును పచ్చి పూలుసయితే ఫేవరెట్
అవును బావుంటుంది
దాంట్లో ఆనియన్స్ కొత్మీర కరివేపాకేస్తే ఇంకా బావుంటది మా హాస్టల్ లో అయితే ఆ పచ్చి పుల్స్ లో అసలు ఆనియన్స్ గూడ ఏయరక్క ఆ ఏమైనంటే ఒకసారా ఒక టూ, త్రీ టైమ్స్ అడుగుతే మేము పచ్చి పులుస్ని ఇలానే జేసుకుంటాం దాంట్లో ఆనియన్ యన్స్ అవన్నేం వేయము అన్ అంటరు.
క్కడ ఎయాల్సోస్తదో అని అలా కవర్ జేస్తున్నరు
అవునవును
అదే
హ్మ్
పన్నీర్ కరీ అలా తింటవా?
ఉమ్ తింటాను, పన్నీర్ గూడ ఫేవరెటే
ఉమ్
పన్నీర్ బిర్యానీ, కర్రీ ఇంకా రోటీస్ లోకి పన్నీర్ కర్రీనే బావుంటద్ తందూరి రోటీ అని
నాన్స్ బటర్ నాన్స్ లోకి బాగుంటుంది పన్నర్ బట్టర్ మసాల కరి అవి బాగుంటాయి కానీ ఒక సాంబార్ ఉంటే అయితే ఇంక ఏవి లేకున్నా ఎం అనిపిస్తది అంత ఇష్టం నా కూడ ఏదో అ తప్పడము లేదంటే ఒక ఆమ్లెట్ ఉన్నా సరిపోతది అంత ఇష్టంగా తింటాను నేను కూడ సాంబర్
సాంబార్ అయినా పప్పులో అయినా అప్పడం పెట్టుకుంటే చాల బాన్
అవును అవును ఏమైన ప్రిపేర్ చేస్తార మీరు వంట అలా ఏమైనా
ఆ వచ్చు కొంచం కొంచం మమ్మీ లేకపోతే చేస్తాను ఉంటే మాత్రం అస్సలే చేయను
అప్పుడు బద్దకం ఎక్కువై పోతది మనకి మమ్మీల్లు ఉంటే
ఉంది కదా మమ్మీ ఉంది కదా చేద్దాంలే అన్నట్టు లేజీనెస్ అయిపోతది బాగ
పోతే అన్ని వర్క్స్ తీసు
అవును ఎర్లీగ లేస్తాము అన్ని ఒకటి ఒక తర తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి చేసేసుకుంటారు ఇంకా భయం ఉంటది అప్పుడు మనం మీదే ఉంది రెస్పాన్సిబిలిటీ కాబట్టి
అంటే మనమే అసలు ఇంగ మమ్మీ లేదు కదా మనమే ఒ చేసుకోవాలి కదా అనేసి తొందర తొందర చేసుకోవాలి అ పిస్తది ఒక్కరిమే కదా ఉండేది ఆ తొందర వర్క్స్ ఆ చేస్తాను
ఎ కర్రీ చేస్తారు బాగా
నేను ఫస్ట్ కర్రీ చేసిందంటే
పప్పు ఆహా ఆలు ఫ్రై ఒకటి పచ్చి పులుసు పెట్టుకుంటే అది కూడ కాంబినేషన్ చాలా బాగుంటది అవును కే నాన్ వెజ్ ఆ ఆ ఎ నాన్ వెజ్ కూడ ఇంకా పనికి రాదు వాటిముందు అవును అదే బిర్యానీ అయితే తింటారు కదా మీరు చికెన్ బిర్యానీ
ఆ తింటాను చికెన్ బిర్యానీ పన్నీర్ బిర్యానీ
ఎగ్ బిర్యానీ అదే ఆలు బిర్యానీ కూడ చాలా బాగుంటుంది ఆలు బిర్యానీ ఆలుతో ఏ వెరైటీ చేస్ న తింటాం ఆలు ఆలుతో ఈ వెరైటీ అది ఇలాం
తినొద్దు అంటారు కాకపోతే అదే అదే ఫేవరెట్ ఉంటది అందరికి
అదే ఫేవరెట్ ఉంటది ఇప్పుడు మా పిల్లలు కూడ అంతేరా వన్నీ వెజిటేబుల్స్ లో ఆలునే ఇష్టపడతారు వాళ్ళు
ఉ అది బాగుంటది అసలు మన అది ఎలా చేష్
ఎలా అవును ఉ అవును అవును ఫ్రై చేసిన బాగుంటది అవును ఆలూ బిర్యానీ ఆలూ ఫ్రై ఆలూ కర్రీ ఆలూ మసాలా కర్రీ అన్ని బాగుంటాయి ఆహాహా అని బాగుంటాయి కరీసు
అవును
చాలా బాగుంటాయి ఆలుతో ఏ ఐటమ్స్ అయినా కూడా
ఉ
ఆ అట్లానేకుతా పడుకోలేదు రేపు హాలిడే కదా నేను పడుకోవట్లేదు నా వెనకాలే తిరుగుతా ఉన్నారు నేను ఒక పని మీద ఉంటే వీళ్ళమో ఇలా
ఆ మీరు ఉంటేనే పడుకుంటారా
ఆ ఉండ్రా ఇంకా అంటే హాలిడే లేదంటే ఎక్కించేస్తా బెడ్ ఇంక రేపు హాలిడే వీళ్ళకి అందులోనూ ఏమైందంటే ఆయాన్యువల్ ఎగ్జామ్స్ అయిపోయాయి సిబిఎస్ఈ కదా అన్యుల్ ఎగ్జామ్స్ అయిపోయాయి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్స్ స్టార్ట్ చేసారు
అవునా అవునా సిబిఎస్ఈ వాళ్ళకి తొందరని ఎగ్జామ్స్ కంప్లీట్ చేస్త కని మళ్ళీ నెక్స్ట్ క్లాస్ కి అవును
స్టార్ట్ అయిపోయింది వీళ్ళకి ఇంకా అంటే హాలిడేస్ ఇచ్చారు ఇంకా
ఇంత ఒక వన్ వీక్ ఇచ్చారా హాలిడేస్
ఆ అంతేనా ఉగాది అప్పటి నుండి ఇచ్చారు
హ
ఓ ఆ మండే నుండి స్టార్ట్ అయితంది ఇంక అట్లా ఎగ్జామ్స్ అయిపోయాయి కదా ఫ్రీ అయిపోయింది ఇంకా వాళ్ళు లేదంటే ఇంక పడుకోబెట్టేస్తాను
ఆ అవును
స్టేట్ సిలబస్ అయితే ఇంకా కొంచెం నెక్స్ట్ మంత్ ఉన్నాయి ఎగ్జామ్స్
ఓకే
వీళ్ళకి సిబిఎస్సి మాత్రం కంప్లీట్ చేసేసారు
అవును స్టేట్ సిలబస్ కి కొంచెం లేట్ గానే ఉంటాయి ఎగ్జామ్స్
అదే ఇవాళకి ఇప్పుడు మళ్ళీ నెక్ట్ అకాడమిక్ ఇయర్ అంటే జూన్ లోనే స్టార్ అయింది
ఓకే అక్క
ఓకే రా ఓకే బాయ్